ఒ
హలో
ఆ ఎమిచ్చారా
ఏం చేయట్లే అక్క ఖాలీ మీరు
ఇగ ఏం లేదు కాలి
ఉ
కుం కుంకుడుగాయలు ఎండ బోషినా అయితద అని చుతానా
ఏడ తీసుకున్నరు
మా అక్కడనే మోబ్బానే తీసుకున్న మార్కెట్ల
ఎంత
ఏమోరా తెలివదు అప్పుడు మార్కెట్లకెవ్వరో రైతులు తీసుకొచ్చిరట తీసుకొత్తే కిలోన రెండు కిలోలో తీసుకుంది
మేమైతే మా ఇంటి ఎనక అప్పుడు చెట్టు ఉండే అవియే పెట్టుకునేది మోన్నటి దాకా ఉండే ఆ పౌడర్ ఖరాబ్ అయ్యిద్ధని ఇగ పడేసిన దంచి పెట్టిన పెద్ద బాక్స్ నండ్
అవునంట ఇవి మొత్తం గింజలనీ తీసేసి మిక్సీలో పొడి చే ఇష్టా కదా డబ్బాలో పోసుకుంటే ఎన్ని రోజులైన ఉంటుంది దించితే అయితాదా రా పొడి
పొడి కాకుండా ఏం కాదు
అదే తెలుసు అంటే ఇప్పుడు రాయితోటి కొట్టి గిజ్జలు తీసేయాలి కదా
ఆ తీసేసి దాన్నే ఒక్కసారి రెండు మూడు ఒక్కసారి రెండు మూడు చిన్న చిన్న ఒక్కలు చెత్తే కథమిగ అదే వస్తది మొత్తం ఆ మరీ మిక్స్ మెత్తగా మిక్సీకి అవసరం లేదు అసలు
ఈ అయిత అదే పని చెత్తా సగం ఉంటం ఏమంటే ఇళ్ళ సగం మా అక్క తీసుకొని పోయింది
ఆ శతమానం భౌతులు ఉంటదిగా పెట్టు కొట్టు అన్నట్టు అట కొట్టురి
ఏ కొడతా నేను అల్వా ఇంకా వీటిలల్లా గింజలు ఉంటయి చూడు ఆ గింజల్ని పలగొట్టుకొని తింటే అల్లా వైట్ కలర్ది వత్తది.
ఆ
అదినచ్చు మస్తుంటుది తెలుసా. బాదంపప్పుడు బాదంకాయ కొట్టుకొని తింటం చూడు మనం.
అగో అవ్ తినోచ్చా ఇయి.
తినొచ్చు నేను తిన్నా. మా మా అమ్మా ఎందుకు తిన్నవు ఎందుకు తిన్నవు అంటే ఏ పిచ్చిదాన తినొచ్చు. శిన్నప్పుడు అమ్మమ్మోల ఇంటికాడ తిన్నమని నేనంటే అవునా అ అన్నది. మస్త్ స్వీట్ ఉంటదిరా అది. సేమ్ బాదంకాయలు ఉన్నట్టే ఉంటది ఇది కూడా.
ఈ ఎండకు గిత్తతయిలే అయి.
నేను చాలానే ఉన్నది రా. కవర్ చాలానే ఉన్నయి, ఒక పెద్ద డబ్బా నిండా ఉంచింది ఒక డబ్బడు మా అక్క తీసుకొనిపోయింది.
అవునా
వాళ్ళు గుండు చేపిచుకున్నా వాళ్ళకు కావాలట.
గుండు మరి గుండు మా తర్వాత పెరుగదా గుండు పైన.
గుండు మీద ఇప్పుడే పెరిగినట్టు గుండు మీదికి కావాలని ఖూల్ పోయింది. తీస్క పోనీలే అనుకుర్రు. ఆ అందరు గుండు చేపి
ఆహా
చెపిచ్కోను అన్నది కాని ఇగా మొక్కు అంటా చేపిచుకున్నది ఇగ. నలుగురం చేపిచ్చుకుంటం అని అన్నది. అందరు అందరు చేపిచ్చుకున్నరు.
ఆ
దంచాలి ఇగ ఇవి. ఎండా మస్త్ కొడతాంది.
ఎండనీయండి ఎండ బానేే కొడుతాందిగా.
ఓ ఎప్పుడో పొద్దుగాలనే పోశిండ్రా అదే చిమ్న పెట్టి నువ్వు చెప్పినట్టె ఇగ పలగొట్టి గింజలు అయినంకా ఒక్కొక్క కాయని నాలుగు ముక్కలు చేశి ఒక డబ్బలేశి పెడతా పొడి లెక్క. ఇప్పుడు పెట్టుకోవద్దంటగా వర్షాకాలం ఎక్కువ వాడాలటగా ఇవి.
ఎందుకు అక్కా ఎప్పుడైనా వాడొచ్చు.
ఏ మోన్నా ఏమంటరు దంచి నానబెట్టినా, నానబెట్టి మా అమ్మను నాకు కురుద్దుకోరాదు అయితే మా అమ్మను అడుగుతే ఎందుకు ఇప్పుడు నానేశినవు, ఇప్పుడు కాదు వర్షాకాలం మన చేయాలి. జలుబు చేశినా, జరం వచ్చినా పోతదని అంటాంది. అని చెప్తేగా అయితే ఇగ మళ్ళా అన్నది గా మొన్న అన్ని దంచి డబ్బల పోసుకోండి పొడి చేసుకోర్రీ. చేసుకుంటే ఎప్పటికైనా ఉంటది, ఖరాబ్ కాదని చెప్పింది.